హలో
ఏం చేస్తున్నావు
హలో
హలో
వినిపిస్తుందా అక్క
అయిపోయింది అయిపోయింది ఆ
ఏం చేస్తున్నారు
ఏం లేదూ మి-నువ్వు
ఏం లేదు అస్ అసైన్మెంట్ ఉంటే రాసేసాను ఇప్ ఇప్పుడే
ఆ
మా ఫ్రెండ్ కాల్ చేస్తే కొద్దిసేపు మాట్లాడాను
పోయిందా
ఇంకా ఇప్పుడే అయిపోయింది మీది
నాది కూడా ఇప్పుడే ఫినిష్ చేసాను
ఉమ్ ఏం తిన్నావు
హా రైస్ తిన్నాను
ఉంహు ఏం రైసు
నార్మల్ రైస్
ఇవాంట్లోకి
కర్రియా టమాటో ఇంకా చెప్పండి స్పెషలు ఏమి లేకుండా ఈరోజు టమాటో కర్రీ చేసాను ఆ ఏంటి ఇంకా మ్యారేజ్ గురించి ఒపీనియన్ ఏంటి.
ఉమ్ అది నాకైతే ఇప్పుడు పెద్ద ఐడియా లేదు ఏం లేదు.
ఏం మ్యారేజ్ లవ్ వా అరేంజ్డ్ ఎలా చెస్-చేసుకుందాం మన ఏమైన్నా ప్లాన్స్
ఏదీ అంటే అది ఇప్పుడైతే ప్రెజెంట్ ఏం ఐడియా లేదు లవ్ మ్యారేజ్ మీద తెలీదు. అరేంజె ఇంగ అది కూడా
అరేంజ్డే నా.
హ్మ్.
ఉమ్
మీకు.
క ఆల్ రెడీ ఉంది
ఒపీనియన్.
మ్యారీడ్.
అదే ఒపీనియన్ లే
ఒపీనియన్ అం టే అరేంజ్ మ్యారేజ్ ఇస్ బెస్ట్
హ్మ్.
ఆ లవ్ మ్యారేజ్ కన్నా నాకు ప్రెజెంట్ అయితే అరేంజ్ మ్యారేజె బెస్ట్.
ఇలా కొన్ని సిచ్యువేషన్స్ అన్ని చూసినప్పుడు మనకి అ
అనిపిస్తే ఆ అంటే చేసుకునే ము దు ఏమనిపిదు చేసుకున్నాక కొన్ని కొన్ని ఉంటాయి కదా దాని వల్ల అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అనిపిస్తది
ఆ పెళ్ళికి ఎప్పుడైనా అంటే తెలుగు వాళ్ళ పెళ్ళికి వెళ్ళినవా అంటే
తెలుగు ఆ తెలుగు సాంప్రదాయాలు వేరే ఉంటాయి క్రిస్టియన్ సాంప్రదాయాలు వేరే ఉంటాయి ముస్లి ముస్లిం వాళ్ళే వేరే ఉంటాయి మన తెలుగు కంపల్సరీ త్రీ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ చేసేవాళ్ళంటే అంత ముందు మ్యారేజెస్ ఇప్పుడు ఓన్లీ వన్ డే లోనే అన్ని చేసేస్తున్నారు
అవున నాకు తెలీదు.
ఫస్ట్ ఫస్ ఫస్ట్ ఏంటి మన కూరలు అంటారు కూరలు పడతారు పెళ్ళి కొడుకుని చేస్తారు లేకపోతే పెళ్ళి కూతుర్ని ఆ తర్వాతా రిసెప్షను
ఆ
తర్వాత వ్రతము
ఆ
ఇవన్నీ ఉంటాయి
ఆ నేను ఇదేంది రీసెంట్ గా విజయ్ దేవర కొండది ఉంటది కదా మ్యారేజ్ చూసినాను చాలా బాగా చేసుకున్నారు చాలా బా చేసుకున్నాడు రష్మిక మందాన వచ్చేసి తన మ్యారేజ్స్ కి తనే డెకరేట్ చేయడానికి కి తనే ఓ ఏమంటారు ఆ చాలా కష్టపడి ఆ రోజు నైట్ అంతా మెల్కొని తన పెళ్లి పందిరీ అంతా తనే చూసుకోనిందంటే ఎలా డెకరేట్ చేయాలా అవును అంటే ఎలా డెకరేట్ చేయాలి ఎలా చేపించాలి అని చెప్పి తను చేపించిందంట హుమ్ నేను మామూలుగా తెలుగోళ్ల పెళ్లి చూసినా కానీ ముస్లిమ్స్ పెళ్లి ఎప్పు
నేను కుడా చూడాలే ముస్లింది క్రిస్టియన్స్ది ఉమ్
ఇట్లా అంటే చెప్తాండీ ఇలా ఇలా చేసుకుంటాం ముస్లిమ్స్ అమ్మాయి ఉంది ఒక ఫ్రెండ్ అని చెప్తుండది అంటే మాకి మా మా ఇళ్లలో అంటే మీ తెలుగోల్లలో చేసి మీరు అబ్బాయిలు పెళ్లి చేసుకున్న అబ్బాయి కట్టారు తాళి మా ఇళ్లలో వచ్చేస్ ది అక్క వాళ్ళు కడుతారు మేనత్తారు కానీ వాళ్ళు కడతారు మాకు అని చెప్పేది
అవును కొన్ని వాళ్ళ దాంట్లో వాళ్ళు ఆడపచులు ఉంటారు కదా మన పెళ్ళికొడుకు వాళ్ళ సిస్టర్స్ ఆ వాళ్ళు చేస్తారంట కొన్ని కొన్ని దాంట్లో ఆ అది అబ్బ మెట్టలు కూడా వల్లే పెడతరంట
అవునా అది మెటల్ అయితే తెలిదే ఐడియా లేదు కాని తన అట్లా చెప్పిందా నేన్ కూడా ఆ ఏమన్ కాదు అసలు హల్దీ అనేది మనం ఆ బూట్లో అ
హల్ది అవును హల్ది అప్పట్లో లేదు ఇప్పుడు ట్రెండ్ అయింది
అయింది ఏమన్న అంటే చాలు పెళ్లి అంటేనే ఏం చేస్తరు అందరు ఎల్ల్లో కలర్ డ్రెస్ చేసుకోవడమా హల్దీ దానికి పొడర్స్ తీసుకోవడమా అది ఒక ఇది అయిపోయింది
నువ్వు చేసుకుంటావా హల్దీ ఇవన్నీ ఎలాసేలబ్ ఎలా చేసుకుందాంమన్నన్ కుంటున్నావు ఫై డేసా త్రీ డేస్ ఆ ఓన్లీ వన్ డే నా
ఇంగ నేను నా నేను అయితే ఒక రోజులోనే అండి
అయ్యో అట్లే పెళ్ళి ఐతే ఎప్పుడు చేసుకోలేం కదా ఓన్లీ వన్ టైమే కదా అన్ని చేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఫోటోషూట్స్ ప్రీ వెడ్డింగు పోస్ట్ వెడ్డింగు
చూసాను నేను కూడా చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ ఏం చేస్తారో అవును ఎందుకు అట్లా కొత్తగా చేసినారు కదా అవును ఫొటోస్ డబ్బులు బాగా దెండిగా ఖర్చయితాయి ఏ పోజస్ అంట వాళ్ళు శారీస్ కట్టుకుని డ్రస్సెస్ వేసుకొని కొత్తగా వీడియో సెట్టింగ్ కూడా చేపించుకుంటున్నారు
అవును
ఆహ్ ఇక్కడ వేరే ప్లేసెస్ వెళ్ళి చేసుకోవడం అలా చేస్తన్నారు ఫోటోగ్రాఫర్స్ కి బాగా మంచి డిమాండ్ అంన్
ఇప్పుడు పెళ్లి సీజన్ కి ఫోటోగ్రాఫ్స్ కి మరి హల్దీ ఫోటోగ్రాఫ్స్కే చాలా ఉన్నాయి
ఉహు నువ్వు చేసుకోలేదా ఫోటోగ్రాఫ్
ప్రీవెడ్ మాది ఆక్చువల్గా లవ్ మ్యరేజ్ ఉ అందుకే అరేంజ్ మ్యారేజ్ చేసుకోమని చెప్తున్నాను మా ఇంట్లో ఒప్పుకోలేరు ఇగ ఎందుకని బయటికి వెళ్ళి వచ్చి మ్యారేజ్ చేసుకున్నాం తర్వాతీ అందుకనే మ్యారేజ్ అంటారు ఇల్లు చేసి చుడుపల్లి ఇల్లు కట్టి చూడుపల్లి చేస్
సామాధ్యలు కూడా చెప్తుంటండారు ఇల్లు కట్టి చూడు
ఆ పెళ్ళి అంటే కాదు కదా టూ ఫ్యామిలీస్
ఉ రెండు పెళ్ళంటా. ఒక ఏమంటారు ఒక రెండు కుటుంబాలు.
ఆ అమ్మాయి ఆ. అబ్బాయికి నచ్చితే కాదు కదా. ఇటు సైడ్ వాళ్ళకి నచ్చాలి అట్. ఇటు సైడ్ వాళ్ళకి న. చ్చాలి కానీ లైవ్. ఫలాంగ్ ఉండేది మాత్రం వీళ్ళే.
ఔ పల్ సందేలేకి. ఫస్ట్ వీళ్ళకి మంచి ఒపీనియన్ ఉండాలా ఫ్యూచర్ మీద.
ఉ
పార్టీ ఉంటే. ముందుకు వెళ్తు పెళ్ళిళ్ళలో నేను చూశాను రిటర్న్ గిఫ్ట్స్ అనేది కూడా ఇప్పుడు మనకు కొత్తగా ట్రెండ్ గా పెట్టినారు.
చూడ పెడుతున్నారు ఫం పెద్ద పెద్ద ఫంక్షనల్ల. ఫుడ్డు ఆ.
చాలా ఖర్చు.
ఒకరితో పోల్చుకుంటే నేను ఇంత అంటే నేను ఇంత అ ఖర్చు అవన్నీ ప్రీవెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్. ఇవన్నీ ఎందుకు అనవసరం హల్దీ ఫంక్షను అ
ముందు రోజు పోతారు నేను చూసిన పిల్లలో హల్ది ఫంక్షన్ జెస్కోడానికి ఫస్ట్ రోజ్ బోతర్ పోయినామంటే మనం ఖచ్చితంగా ఎల్లో డ్రెస్ ఉండాలా ఆ
కొన్ కస్త్
ఆ అందరూ మొత్తం పిల్లల్ లతో సహ ఎల్లో డ్రెస్ వేసుస్కోడమ్మా ఆ ఫోటోగ్రఫర్ ని పిలిపించి ఆ అమ్మాయిని కుర్చో బెట్ ఇహ్ ఏమంటరు కళ్ళజోడ్లు మళ్ళా కొత్తగా ట్రెండ్ కళ్ళజోడు వేటుకొని తీయడం. ఆ అమ్మాయిని ఫ్లవర్ మధ్యలోంచి రావడం ఇట్లా వాటర్ సల్ తనట్టు పోదిలియాక్ డం
హ్మ్
ఆ అత్తంద అయిపోయినాక మరేమంటారు ఇదేం ఇంకోటి ఏదో చేస్తాడు.
ఏంటి
కోన్ పెట్టేది. మళ్ళా నైట్కి ఆ మెహందీ ఫంక్షన్ సంగీతం కొత్తగా ఊమ్
సంగీతు మళ్ళీ పెళ్ళి బిఫోర్ మ పెళ్లికాప్టర్ భరత్
అ ఏమంటరు బ్యాజలర్ పార్టీ
బచలర్ పార్టీ ఆ అదొకటి యో ఇన్ని
అయి చాలా అన్ని కొద్ది తకు
అంటే డ్రీమ్ అసలు ఇవన్నీ చేసుకోవాలి కానీ వేరే వాళ్ళకి ఇబ్బంది. కాకుండా చేసుకోవాలి ఇంకో వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు.
మ్ మరి ఇదొక్కటి ఆయి పొద్దున మళ్ళఏమంటారు పెళ్లి డీజెస్
డిజె భరత్ ఆ లైట్ స్
అన్న చెల్లల్ లు మళ్ళా పట్టుకోని డ్యాన్సార అది
హస్బెండ్ అండ్ వైఫ్ అయిపోయిపోయింది ఇప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్ వచ్చింది
టింగ్ ఎట్లా ట్రెండ్ ఏందంటే అప్పట్లో ఒక అమ్మాయి ఏదో పెళ్లి చేసు నీ బుల్లెట్ బండి ఎక్కొచేస్త సాంగ్ నుంచి ఇంకా ఫేమస్ అనమాట అందరూ పెళ్ళిళ్ళ అది పెట్టడము డ్యాన్స్ ఏవి చేయడం
అవును
మ్మ్
మ్మ్
అది కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ అంటే ఇప్పుడు చాలా ఈ అప్పట్లో పెళ్ళిళ అంటే ఓ పెళ్ళ ఇప్పుడు పెళ్ళా అంటారు మ్మ్ చాలా డి ఫ్రెండ్స్
అయినా మళ్ళీ అమ్మ మ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా ఉండట్లేదు కదా దొరకట్లేదు పెళ్ళి అంటే పెళ్ళి మ్యాట్రిమోని ఆ
ఆ ఇవన్నీ వచ్చినాయి వాళ్ళకి ఏమంటారు ఆ రెడ్డి మ్యాటర్మోని కమ్మ మ్యాటర్మని ఇవి దీనిలలో చూస్తారు ఇప్పుడు మళ్ళీ పెళ్ళ అంటేనే
అవును బ్రోకర్కి బ్రోకర్ కి చెప్పే బదులు
మ్మ్ అప్పుట్లో వాళ్ళు ఎవరికన్నా మట్ ధ్య మనిషి మధ్యవర్తి అని చెప్పి
నీ ఒపీనియన్ ఏంటి అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ కమ్ అరేంజ్ డా అరేంజ్ కమ్ లవ్ వా ఏది బెటర్ అనుకుంటున్నావు
ఇంట్లో వాళ్ళు చెప్పినది చేసుకోవడం బట్
అంతే అంటావా ఇ ఇప్పటికైతే ఏం లేవు నే నేను సజెషన్ అంటే అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ తర్వాత లవ్ బెటర్
మ్మ్ అది నిజమే
జ్ తర్వాత ఆఫ్టర్ లవ్
వాళ్ళందరు కూడా ఎందుకంటే చూసినామా ఓకే అనిపిించందా అట్లా కిన్న ఇంట్లో వాళ్ళుప్పు కి చూసుకున్నామ అంటే వాళ్ళు హ్యాప్ టారు మనం కూడా ఒకవేళ నచ్చితేనే కదా ఒకే చెపుతాం నాచ్ ఒకే లే చెప్ మ్ ఉమ్మ్ నచ్చకపో నా లేదని చెప్పి ఫోర్స్ చేసి చేయరుగాద
అవును చెప్పారు కదా వాళ్ళకి మన చిన్న ఇప్పటి నుంచి చూస్తున్నారు కదా వాళ్ళకి ఏది మనకి మంచి మనకి ఏది మంచిది మ ఏది చెడ్డది ఏది చెడు అని అంతే కదా
ఆ హీరోస్ అయితే నేను ఇంకా చూస్తా నేను మా అమ్మ వాళ్ళు చెప్తా దీంలో
సరే ఓకే ఆల్ ది బెస్ట్ మరి బయ్ బాయ్